కి
హలో
ఉ బాగున్నారండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారండి
ఏముందండి పూరి తిక్కేస్తూ ఉన్నానండి మీరేం చేస్తున్నారండి
నేను ఖాళీగా ఉన్నా మొబైల్ చూసుకుటు
ఆ ఇంకే మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటండి
నాకు ఎక్కువ వెజ్లో అయితే నాకు ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టము అంటే ఇష్టంగా తింటా ఆలూ ఫ్రై దొండకాయ ఫ్రై ఇక నాన్ వెజ్లో అయితే చికెన్ ఫ్రై చికెన్ బిర్యాని ప్రాన్స్ బిర్యానీ చాలా బాగుంటుంది
ఓకే
మీరు మీకండీ మీకు ఇష్టమైన ఫుడ్ ఏది
నాకైతే నాన్ వెజ్లో అయితే చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టమండి
ఆయితే బిర్యానీ నచ్చదా మీకు
బిర్యానీ నచ్చుతుంది కానీ చికెన్ ఫ్రై అంటేనే చాలా ఇష్టం బిర్యానీ కంటే
అవును అంటే బాగా స్పైసీగా చేసుకోవచ్చు కదా
ఆ
మీ మీ కల్తయా చేస్తే తయారు చేస్తారా చేసుకొని తింటారా మీరే
ఆ మా నాన్న చేస్తారు ఆ నాన్న చేస్తేనే బాగా ఇష్టం ఇంకా తినడానికి చికెన్ ఫ్రై అయితే ఆ
చూడండి ఈ మధ్య అమ్మ వాళ్ళకన్నా నాన్న వాళ్ళే బాగా డిస్ట్రాయ్ చేస్తున్నారు
ఆ
ఇంగ అండి వేజ్ లో ఏమి ఇష్టము ఎక్కువగా
వెజ్ లో అంటూ ఏం లేదు క్యారెట్ పళ్ళెం అంటే చాలా ఇష్టం
ఉ హ చాలా వరకు చాలా మంది ఇష్టపడరు క్యారేట్ బీట్ రూట్ మీరు చాలా ప్రత్యేకంగా చెప్తున్నారు
నాన్ వెజ్ ఎక్కువ తింటూ ఉంటానండి చికెనే నేను ఆల్మోస్ట్
అవునా
ఆ
ఇంకా అండి
ఇంకేముందండి పూరి చేసేసిన తర్వాత అందులోకి ఏమైనా కర్రీ చేస్ చేయాలి
అవునా అంటే ఫ్యామిలీ మొత్తానికి ప్రిపేర్ చేస్తా ఉన్నారా మీకు ఒక టూ మెంబెర్స్ ఫోర్ మెంబర్ కలాగేనా
ఫ్యామిలీ మెంబర్స్ అంటే మేము త్రీ నెంబెర్సే ఉంటాం అండి
ఆ ఓ
ఆ అ త్రీ మెంబర్స్ కి చేస్తాను నేనే చేస్తాను అప్పుడప్పుడు తర్వాత అమ్మ నాన్న కుడా చేస్తూ ఉంటారు
అ అవున
ఆ క వంటల్ గిట్లాంటివి ఆ అ చెప్పండి అంటే వంటల కాక్ కాదు కానీ ఇది స్వీట్స్ ఇలాంటివి అయితే ట్రై చేస్తూ ఉంట్ పెట్టానండి
అవునా అంటే మీకు మంచి ఫేవరెట్ స్వీట్ ఏదైతే
మోతీచూర్ లడ్డు అని అదైతే ఫేవరెట్ అండి
మీరయితే తిన్నరా
ఆ చేసానండి ఒకసారి
ఓ నైస్ ఆ నేను తినేదే అది
అవునా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా
అ బేకరీస్లో అయితే ఇంకా సూపర్గా వాళ్ళు బాగా టీ ఎక్కువ వేసి చేస్తారు బావు
ఆ అ ఆ అక్కడ తిన్న తర్వాతే నేను మళ్ళీ యూట్యూబ్లో చూసేసి ట్రై చేసి అంటే ట్రై చేయడం వల్లన వచ్ చ్చేసింది బానే వచ్చేసింది ఓ ఫ ఫైవ్ టైమ్స్ అంటూ చేసింటానండి ఫస్ట్ టైం సెకండ్ టైం పోయినా
ఆ చెప్పండి ఫస్ట్ టైం సెకండ్ టైమ్ పోయినా
పోయినా థర్డ్ టైమ్ అయినా బాగొస్తుందనే నమ్మకంతో చేస్తానండి
ఆ అవునా
ఆ బాగొచ్చింది కొన్ని వంటలు చాలా వరకు వెళి పోతంటాయియండి యూట్యూబ్ లో చూసిననేటివి అన్ని సక్సెస్ అవ్వవు
ఓహో మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండవు కదా యూట్యూబ్ లో చూస్తే వాళ్ళు చాలా చెప్తారు కానీ మన దగ్గర కొన్నే ఉంటాయి
ఆ అవునవును
అంటే ఇప్పుడు సల్ మీరలు అన్నీ అట్లా అయితానే చ్ మీరు ఎక్కువగా సోషల్ మీడియాని ఫాలో అవుతారా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్
ఆ ఆ ఇన్స్టాలో ఎక్కువ చూస్తా ఉంటానండి వంటలుయితే కొన్ని మాత్రమే ట్రై చేశాను
ఆ
ఆ కొన్ని ఆటికి వెళ్లిపోయాయిలెండి స్వీట్లు కూడా చానా వరకు ఎక్కువ స్వీట్లకే వెళుతూ ఉంటానికి ట్రై చేయడానికి కొన్ని అప్ప ఇంక అప్పుడప్పుడు నేర్చుకుందాం అనేసి చేస్తానండి పోయినా సరే
అవునా
మా అక్క ఎంకరేజ్ చేస్తాది పోతే పోనలే నెక్స్ట్ టైమ్ వస్తాది కదా అనేసి
ఆ అంటే పాజిటివ్ ఉండాల నెగిటివ్ కాళ్తేవచ్చు సపరేట్
అవునవును
ఇంకా అంటే మీరు సోషల్ మీడియా ఫాలో అవుతా అవుతాన అన్నారు కదా అంటే రీల్స్ కని చేస్తూ ఉంటరా రీల్స్ అంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్
లేదు లేదు రీల్స్ అయితే చేయను జస్ట్ చూస్తాను అంతే మీరు ఉన్నారా అండి సోషల్ మీడియా లో రీల్స్ పెడుతు
ఆ రీల్స్ ఏమి నేను చూస్తా ఉంటాను చూడడం కూడా అది కూడా పార్టిసిపేషనే కదా
ఆ ఆ అవునులేండి
ఆది చూస్థా అంటాను ఇంకా చ్ అంటే ఏమన్నా ఎక్కడైనా పోయినప్పుడు గనా ఇన్స్టాలో అలా అప్లోడ్ అంటే స్టోరీ లాగుంటంది కదా అలా
ఆ పెడతారండి స్టోరీస్
ఆ అవును మీరు ఊరివే యూజ్ చేయరా ఇన్ స్టాను
నేను చేయను నా బ్రదర్ యూజ్ చేస్తూ ఉంటాడు
ఓహో మీరు రీల్స్ కూడా చూడరా
నేను చూస్తాను రీల్స్ కాకపోతే మొబైల్ అంతా మా బ్రదరే చూస్తా యూజ్ చేస్తూ ఉంటా రీల్స్ పెట్ట ఇవి పెట్టడం కానీ వీడియోలు ఉమ్
బ
అప్పుడప్పుడు ఇంక పోస్ట్లు కుడా వేస్తూ ఉంటాడు నేనైతే వేయను
అంటే సోషల్ మీడియా వల్ల యూత్ చెడిపోతుంద అనుకుంటున్నారా లేకపోతే బాగుపడుతాంది అనుకుంటున్నారా అంటే యూజ్ ఉందా లాస్ ఎక్కువ ఉంది అంటున్నారా మీ అభిప్రాయం ప్రకారం
మనం యూజ్ చేసే దాన్ని బట్టే ఉంటదండి అదంతా
అవును
మనం ఎలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్లొచ్చు అదంతా మన చేతుల్లోనే ఉంటుంది ఉంటది చెడిపోవాలన్నా అది బాగుపడాలన్నా
అవును కొందరు దానికి అడిక్ట్ అయిపోతున్నారు మొబైల్ కి అ మ మొబైల్ కావచ్చు టీవీ కావచ్చు ఇప్పుడు సీరియల్సే ఉన్నాయి ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా ఈవినింగ్ అయితే చాలు ఆ టీవీకి దగ్గర కూర్చునేస్తారు రిమోట్ కూడా తీసుకో తీసుకోలేం వాళ్ళ దగ్గర నుంచి
ఆ సీరియల్ ఆల్మోస్ట్ ఇంక సీరియల్ బ్రేక్ వచ్చినప్పుడు కూడా ఇవ్వరండి వాళ్ళు చూడ్డానికి మూవీస్
అవునా ఆ అస్సలు ఇవ్వరు అది కూడా అంటే పెద్దవాళ్ళు అడక్ట్ అయితన్నరు చిన్న పిల్లలు అయితే ఇంకా గేమ్స్
ఆ ఆల్మోస్ట్ ఇప్పుడు మొబైలేనండి ఎక్కువ
ఆ అవును అంటే సోషల్ మీడియా వల్ల మొబైల్ వల్ల యూజ్ కన్నా లాసే ఎక్కువ ఉన్నట్టు ఉంది
ఆ అదీ నిజమేనండి
ఉమ్ ఉ
మనుషులతో మాట్లాడే కంటే మొబైల్ తోనే ఎక్కువ గడీపేస్తూ ఉంటారు
అవును ఇప్పుడు ఒక చోటుకి వెళ్ళినా అంటే ఓ నాలుగు మాట్లు మాట్లాడి మొబైల్ తీసుకుంటారు
ఆ చిన్న పిల్లలతో సహా ఇప్పుడు వాడుతున్నారండి మొబైల్ అయితే చిన్న పిల్లల అయితే మొబైల్ ఇస్తేనే అన్నం తింటాను అనేలా తయర్ అవుతున్నారు
అవును మీరు అండి యూట్యూబ్ లో వీడియోస్లని చూస్తా ఉంటారా అంటే ఎక్కు వీడియోస్ స్ స్ ఆ షోస్ షోస్ ఏం చూరరా
షోస్ ఏం చూడనండి టీవీ లో చూస్తూ ఉంటానండి
ఉహ్ ఉ ఇంకేంటండి అయితే
ఇంకేముందండి మీరు చూస్తారాండి షోలు ఇవన్నీ
ఆ షోస్ మేము చూస్తామంటే ఆ ఇ టైం పాస్ కాకుండా కళీగా ఉన్నప్పుడు కూనా ఇవి జబర్దస్త్ ఆ డీ జోడి ఉంటాయి కదా డాన్స్ ప్రోగ్రామ్స్ అ ఏమన్నా ఆ అవార్డ్స్ ఉంటే ఫ్యామిలీ ఆ సినిమా స్టాస్ అవార్డ్స్ ఏన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు అప్పుడు చూ
ఆ బిగ్ బాస్ చూసే వాళ్ళ అండి మీరు
బిగ్ బాస్ బాస్ వంటచేయ్
వాయిస్ బ్రేక్ అవుతుందండి మీది
అది డైలీ చూడను
ఆ
సాటర్డే సండే ఎపిసోడ్స్ మాత్రం చూస్తంటి
ఓకే నాగార్జున సార్ వచ్చినప్పుడు మాత్రం చూస్తారండి మీరు
అవును
వీకెండ్ బాగుంటుంది లెండి కైలీ కంటే ఆ వీక్ అంతా జరిపి ఆ ఆ
ఆమ్ ఆహా
బిగ్ బాస్ బానే ఉంటదండి టైం బానే గడుస్తూ ఉంటుంది బిగ్ బాస్ చూస్తూ ఉంటే
బాగున్ను
ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంద అని వెయిట్ చేస్తున్నాం
ఈ సీజన్ కా
ఆ అవునండి
ఇంకేప్పుడు స్టార్ట్ అయితుంది అనుకుంటాన్నారు
సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది అనుకుంటా అండి
వెయిటింగ్ అన్మాట అయితే వెబ్ సీరీస్ గూడ చూ రా మీరు
ఏంటండి వాయిస్ బ్రేక్ అవుతుందండి మీది
మీరు వెబ్ సిరీస్ లని చూడరా అన్నా
ఆహా లేదండి
ఓన్లీ సీరియల్స్ బిగ్ బాసు మూవీసు
అవునవును బిగ్ బాస్ ఎక్కువ చూస్తాను స్టార్ట్ అవుతే ఇంకా సీరియల్ అన్ని మానేస్తాను
ఉహు
ఉం ఆ ఓకే అండి
ఓకే అండి